గుడ్ ఆఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీగుడా
ఏంజేస్తూ ఏమున్నదండి ఇప్పుడే పని అయిందండి ఇయల కొంచెం లేట్ అయింది ఊ పస్తుతానికైతే ఏం లేదు ఇంత టీ బేట్టుకున్నాను ఇగ తాగాలన్నమాట మీరేం జేస్తున్నారు.
ఏం లాదండి ఇప్పుడే ఖాళీగ ఉచ్చున్నాను సీరియల్ జుస్తున్నాను నండి
ఉ వంటకి గిట్లా ఎసారా.
వంట అయింది తిన్నాం గూడా
అవునా అండి ఏం సీరియల్ జూస్తున్నారండి.
ఆ రక్త సంబంధం
రక్త సంబంధం మా అది ఎందులో ఒస్తుందండి.
బా పాతా రివ్యూ చూస్తున్నాను. సైల్ల వేట్కొని కనెక్ట్ ఎస్కొని
ఓకే ఓకే
అంటే ప్రస్తుతానికే అంటే ఈ ఈ ఈదస్తన్ది సీరియల్ అంటే మా వోళ్ళు మధ్య వేరేది వెట్టుకున్నారండి విటాల గుర్తుకులేదు. ఆది ఉమ్మడి కుటుంబం
ఉమ్మడి కుటుంబమా అండి.
మళ్ళీ ఇప్పుడు ఒకటిటికి దీర్ఘ సుమంగాలి భవఅస్తాది ఇగ అది జుస్తు తి ఓ సినిమా ఎండింగ్ ఉన్నది క్లైమాక్స్ ఉన్నది చూడ్ అద్దు
ఉ
తర్వాత జుసేవ్ తీ అనిఅన్నా రండి అందుకనే ఇగ చూడడం బంద్ జేష్న అది ఏ సీరియల్ అనేది మర్చిపోయినా
ఆహా
ఒకటింటికి అత్తది మధ్యానం దీర్ఘ సుమ అదయితే ఖచ్చితంగా చూస్తానండి.
ఉ బావుంటదా అండి.
ఉ బానే ఉంటది.
ఉహు ఇంకా ఎంజేస్తున్నరండీ
ఏం లేదు ప్రస్తుతానికి ఖాళీ చెట్ల గిట్ల వే అండి మీరు వర్షాకాలం స్టార్ట్ అయింది ఏమన్నా చెట్లు గిట్లా పూల చెట్లు
అదే గాని ఇంకా కొంచెం ఇంకా వర్షాలు ఎడవడుతున్నయండి పలేదు మొన్న ఒక చెట్టు కొనుకచ్చింది మా అమ్మ దమనం చెట్టు అని గానీ అది పెడితే నాటలేదన్నమాట వర్షాలు లేక ఎండిపోయి ఆ దవనం అవ్ ఆ అవునండి కొనుకచ్చింది వంద రూపాయలు పెట్టి
అదే ఆకునూ కి ఇట్లా నలుపూతే స్మెల్ అస్తాందా మంచి వాసన సువా
ఆ సువాసన అస్తుందండి అదే పెట్టినా కానీ నట ట్టలేదు అన్నమాట అంటే ఏనుకోలేదు చెట్టు వర్షల్ లేక
నీళ్లు పోతలేవా మరి కుండిలలానైతే
కుండిల కాదు భూమిల్ని వెక్కి నీళ్లు పోనం గాని ఆ చెట్టు ఎందుకో ఏ ఎనుకోలేదు అసలు అంతగాని దొరకక దొరకక దొరికింది వంద రూపాయలున్నా కూడా కొనుకొచ్చింది పెద్ద ఆమె ఇంట్లో అన్నట్ట అవంచిగా నాలుగు రోలు పచ్చగున్నది తర్వాత నుంచి ఇగ కతం ఆకులు రాలిపోయినా దని కున్నాయి చెట్టు కూడా చచ్చిపోయిందండి
వేరుతోడి తెచ్చారా
అవునండి
వేరు తో తెతే బతుకుతది కదా
వర్షం లేదు కదండి ఎండ కొొట్టుడు మనం పోసిన నీళ్లుు దానికి సారిపోనట్టున్నాయి ఏ పాటో కొంచెం మనం పోషిన కొంచెం వాన చినుకలు పడితే అది మంచిగా ఇగా వానాలు పడతాయి కదా అన్నట్టు దొరికింది కదా చెట్టు ఒసలు కనబడిందని తీసుకున్నారు అది రాలేదండి మళ్ళా చూడాలి అది తీసుకురావడానికి
ఇవి చ చాకులలాగున్నాయా లేకపోతే మెంతికూర ఆకులు లాగున్నాదా దమ్మనం చెట్టు ఆకులు
వామ్ మంచిగానే ఉన్నాయండి అది చామంత తాకుల కా మన్ తాకులు లెక్కనే ఉన్నట్టు ఉన్నాయండి అలా
ఏమో సౌండ్ అస్తందండి కొ్య కుయ్య అన్నట్టు
నాకు వేరే ఫోన్ అస్తుంది అది అట్లనా ఇనపాడుతుందండి మీకు
అట్లానా
ఆ
మేమైతే చిక్కుడు చెట్లు ఇట్లాంటి కొంచెం పెరడులాగాంటది కదా ఖాళీ ప్లేసు ఆ అలాంటి వాళ్ళు ఉన్నది కదా అని కొందరు చిక్కుడు గింజలు సోరకాయ గింజలు ఇచ్చారండి పెట్టుకోండి ఎందుకంటే కాయలు కాస్త వస్త కదా మీకు జాగా ఉన్నదని అన్నారు అట్లా మీ సైడ్ అట్లా కుంటారా థర్డ్ ప్లేస్ లలా
మాకు ప్లేస్ లేదండి మొత్తంము ఇగ చుట్టు ప్లేస్ లేదు ఏ ఉన్నా కాడ అంటే గా మల్ల చెట్లు ఉన్నాయి నాకు ఆ గన్నేరుపూల చెట్లు ఉన్నాయి ఆ పెట్టుకుంటే ఏమన్నాగా మీరు అన్నట్టు ఏమన్నా గింజెలు అంటే నాకు ఎక్కువ ఏర్లు పాకని అంటే కొత్తిమీర గట్ల మళ్ళా చెట్టు మధ్యలో ఆలుక్కుంటా పుదీనాలు పోతినారు
ఆ కుండీలలో కూడా పెట్టుకోవచ్చ అండి మెంతులు వస్తే కొత్తిమీద వస్తా
ఆ ఆ ఇంటి మంది అట్లా అవ్వలుకుతాన అనమాట మళ్ళ ఒకటి సుఖకూర గింజాలనే మా అత్తమ్మ తీసుకొచ్చింది అ్వాలకినా అట్లా కొన్ని అప్పటిదప్ ఆ కొంచెం కొంచం అండి అది అప్పుడు మందము అంటే ఏర్లు ఎ క్ ఉండవు కదా మనకు రెండు సార్ను మూడు సార్లు వచ్చి మన లైఫ పోతది కదా అవ్ అట్లాంటివే ఆ అట్లాంటివే పెడతానండి ఈ తూర వంకాయ చెట్లు వంకాయ చెట్లు పెట్టే అంత ప్లేస్ నాకు ఇంట్లో లేదు ఉంటే మంచేగానే పెట్టుకుందన్ అన్ని చెట్లు కాని ప్లేస్ లేవు సో మనం రెండు మడుసాలా కట్ చేసాక మళ్ళా తీసేసి మళ్ళా ఆలుకునే చెట్లే పెట్టుకుంటారు అట్లా మీరు అన్ని పెట్ ఆ కొతిమీరు పుదీనా ఇప్పుడు సుకకూర గింజెలు ఇస్తే అవి పెట్టిన ఇప్పుడు గోరంట నారు కూడా పోస్తారు కదా అండి మనకు బతుకమ్మలకు పువ్వులకు ఉపయోగపడతాయని
అన్ని వస్తారు బంతి నారా బోరుండ
పట్టన బంతి నారా అట్లాంటి గోరంటే నారు పోస్తా ఇక బంతినార అంటే నా దగ దగ్గర ప్లేస్ లేదు కాట్టి నేను పోయలేనుగాని గోరంట నారు పోస్తా
ఇవి కూడా ఇస్తారండి సీతమ్మ వారి జడలు
ఆ సీత సీతా జడ పువ్వండి అవునవును అవి కూడా పోస్తారు మీరు అన్నవన్నీ చేస్తారా మంచిగా మీకు ప్లేస్ ఉందంటున్నారు కదా
ఆ ఉన్నారాండి కొంచెం
ఉమ్ పెట్టాను మరి మంచిగా ఈ వర్షానికి మ కూరగాయలు బయట కొనుకోకుండా ఇంట్లో వేసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతా ఉంటాయి
ఇయ్యా నేను ఇయ్యానుండి ఎందుకంటే వాటంత అవే మలుస్తాయి ఎందుకంటే ఎప్పుడ మొలుస్తా ఉంటాయి ఆ గింజలు అల్లనే పడితే మళ వర్షకాలం రాంగనే అవే విత్తనమయ మొలకట్త్ ఇయానె నారు వోయాలి పెట్టాలనే ఉండదు.
అంతేనా
అయితేనే వేరే వాళ్ళు తీసుకెళ్తారు మా ఇంటి గడ నుండి
అవునా అండి అట్లాతే ఇంకా మంచిద అండి ఏ బధ లేకుండా
ఆ గింజలను దాసి పెట్టి ఎండ పెట్టి కవర్ల కట్టి పెట్టి మళ్ళా ఈ సీజన్ వచ్చే వరకు మళ్ళా నార్ టేసినట్టు ఉండది నారుగు సలికిినట్టు అవే మొలుతాయండి ఎప్పుడైనా
అవునా అండి ఇ అట్లా అయితే బెటర్గా మనం ఊక వాటి కోసం తాపత్రయపడ పుట్టిన సంవత్సరం సంవత్సరం వాటంతటవే వస్తాయి మన ఇంట్లో ఎప్పటికి ఉన్నట్టు ఉంటాయి
ఎప్పటికుంటాయి ఇగ ఆ ఆ బాధే లేదు ఇక
ఆహా మరి వర్షాలు పడుతున్నాయా అండి మాకైతే మబ్బు ఉందనీ వర్షాలు అయితే
అడపా తడపా అంటే నైట్ లో కొంచెం పడ్డది మా సైడు అడపా తడపా వర్షాలు దప్పా ఇక గ టీగ అయితే పడతలేదు కాకపోతే ఒక కొంచెం వాతావరణము
అంటే కొంతమంది ఇ అంటున్నారు కదా ఇటు మంచిది సైడ్ గోదవర సైడ్ బాగా వర్షాలు పడుతున్నాయిని
ఆ పడుతున్నాయి పరులు పడుతున్నాయి కాగాని నైట్ల నైట్లా పడతానే పొదుదాకా ఏండా కొంచెం లైట్ గా ఎండ కొడతాది కానీ సల్లాగా ఉన్నది వాతావరణం ఒక నాలుగు మూడు రోజులు అయితంది ఇయాటికి అంతే
ఉహు
నిన్నయ్యాల కొెంచం చల్లగా ఉన్నా అంత ముందు అయితే వేడిగా ఉండే మధ్యాహ్నం రు ఎండ బాగా కొట్టేది ఇవాళ కొంచెం ఎండ వెల్ళలే మబ్బు మబ్బు రా వాళి చల్ల చల్లగ వాతావరణం ఉన్నది
ఉ మాకు కూడా అంతె అండి మాకు చ సల్లగున్నది వాతావరణం వర్షం లేకపోయినా కూడా కొంచెం చల్లదనం ఉన్నది ఆ వర్షం అయితే లేదు చూడాలే ఇగ బట్టల అన్నీ అలా అన్ని విండేసుకున్నా చెద్దర్లు ఇట్ల అన్నీ ఇయాలా సంక తార చతుర్దశి పండగ కదా అన్నట్టు
మరి ఆరుతయండి వాతావరణంకి ఇట్లా ఉన్నది మ
ఇగ ఉన్నా కాని కొంచెం ఆరెసానండి ఏం చేస్తే చూడాలి పూజ చేసుకుంటాం కదా బట్టలు విండేద్దాం అన్నట్టు బట్టలన్నీ విండేసి ఆరేసిన ఇంకా అవి విండేసరికి చాలా టైం పట్టింది ఇండ్లు కడకొచ్చి పిల్లలకు బాక్సులు రెడీ చేసి
టైమ్ పడుతుతదండి
ఆ ఇలా కొంచెం పని ఇప్పుడే అయిందండి అయి ఇట్లా కూర్చున్న అంతే
రేపు తినుడా మరి మీరు సాయంత్రం తినాల్నా
రేపేనండి
సాయంత్రం మేమన్నా స్విట్ తింటరా
ఇక సాయంత్రం అంటే ఇక దేవునికి ఉన్రాలు చేస్తా కదండి అవే తినేస్తానండి
సరిపోతదా అండి మరి ఉండ్రాలు తిన బుద్ధది కాదు కదా సరిగా
ఇగ సరి సరిగా తినవుద్ది కాదు కాని ఇక ప్రస్తుతానినికి అయితే నేను అట్నే అను కొని అట్లా చేస్తున్నా ఇక మళ్ళా ఇప్పుడు వినాయకుంచివిత వచ్చినాక కొంచెం ఒ ఓపికుంటలేదు అప్పుడు ఏమనా సాయంత్రం టిఫిన్ లెక్క చేస్తా అని చెప్పి అనుకుంటున్నా
చేసుకొని తినాలండి ఏదైనా మీలాగానే మా తోటి కోడలు కూడా ఉంటదండి సంకష్ట ఈ రోజు
అవునండి
ఎలా ఉన్నదంట కాకపోతే ఆమె ఆ దీపాలు అన్ని నీలానే ఏస్తది గని తినడు అయితే ఈవినింగ్ తింటది
ఉ
సాయంత్రం తింటది ఏడు గంటల పూట్ల మళ్ళా స్నానం చేసి ఇట్లా దీపాలు అన్నీ అగర్వత్తులు ఆయన గురించి ఏమో చదువుకుంటది
అవున అవునండి నేను ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నా కొంచెం నాకు కూడా తెల్లారు ఈ రెండు రోజులు కొంచెం ఓపిక ఉంటలేదు కాబట్టి నైట్ ఇగ రైస్ కాకపోయినా ఏమ టిఫిన్ లాంటివి చేసుకొని తిందామ అని అనుకుంటాన
టిఫిన్ కాదండి అన్నమే తింటది
అన్నమే తింటాదా అండి
ఒక్క పొద్దు అంటే ఒ పూట తింటే ఏం కాదు కదా ఒక పోద్దు అన్నట్టే కదా అన్ని
చూడాలండి నేను మళ్ళా వినాయకుని చవతి వచ్చినా నకా అప్పుడు ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తానండి
ఇగో మనం ఫస్ట్ దేవునికి ఎట్లా వేడుకొని మొక్కుకుంటామో అట్లనే అంట ఆ మన్న ఆమెను అడిగిన నెను గిట్లనే ఇట్లా ఉంటారాట అంటే అట్లా ఏం లేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఓపిక ఉండద్దా అటు ఇటు పోతాము చేస్తాము ఆ ఎక్కడైనా నీళ్లు తాగుతాం మాకు పని వరకు కాదు కదా ఇంట్లోన్నళ్ళకి కన్ని నడుస్త అదే బయటికి పోతా కదా అన్నట్టు మాట్లాడ ఇట్లా
అవును అవునండి సరే అండి మాట్లాడినందుకు థ్యాంక్ యూ